హలో
హలో
ఏంచేత్తనావ్
ఏం లే అక్క వీడెప్పుడు లేచిండు అక్క
ఇప్పుడే లేసినట్టున్నాడు
లేసిన సప్పుడు కూడా సేతలే నేను పడుకున్నాడనుకున్నా
కురోండుడు అయిపోయినాక లేస్తాడు అనుకుంటే ఇప్పుడే లేచి
సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు
ఉ
నేను మంచిగ పడుకోవచ్చు అనుకున్న జర్సేపు
ఉమ్
లేసు చూస్తాండు దయం సుస్తునటు సుస్తాండు
ఉహు
ఉహు
ఆ పేపర్లు కౌంటర్ లో వేసుకుపోకని చెప్పురా బావను నేను వాళ్ళకి ఇవ్వాలట వల్లోతరట ఏ టైమ్ కొచ్చేది తెల్వదట
రేపల్లాట లేయకక్క
ఆ సరేరా ఇంకేం చేస్తున్నావ్
నవు లేసిండు మొఖం చూసి నవుతాండు మళ్ళ ఎడుతాండు తిడే తీడే ఎత్తాను
ఇంగో ఇప్పుడే పొయ్యి మీద ఎసిన కూర నేనయితే చి ఉల్లిగడ్డలు కోసి పోపుకేసి ఆ కూరగాయలు కోసిన గిన్నె కడుక్కొచ్చి ఇప్పుడే పోపు కేసిన
ఇప్పుడె లేవల పోయిపోయి మళ్ళా
ఉమ్మ్ కాసేపు కూరోండినంక లేత్తాడేమో ఇగ నాకేం పనుండదు అనుకున్న
మీ పిల్లనేమో ఆడతాంది దానితోని ఓఆర్ఎస్ తోని
ఆడని ఇంకేం చేత్తాన్నావ్ రా
ఏముందక్క ఇగో లే సింది ఆడ్పిత్తన్న జో కొట్టుకుంటా ఉమ్మ్
మ్మ్ఉహ్మ్
హేహై తీ చెయి నాకుతాండు
అవునా మా అమ వచ్చింది
మి అమ్మ వచ్చిందా
ఆ
పాపనిచ్చి పంపియ్ అక్కయ్య
మల్లేట్ట నికు ఫోను ఆ సరే ఇంకేం చేతానవ్ ఏమో ఇగ మా అమ్మ వొచ్చేసరికి అటు పోయినా
అది సుస్క్ సుస్కు్ అని సౌండ్ ఓతాంది
ఉమ్మ్మ్
తినాలక్కా ఇంటికి పోయి ఆకలి అయితాంది ఘోరంగా
ఆ ఏందిరా
ఘోరంగా ఆకలయిదా
ఎందుకు వాళ్ళు రిసెప్షన్ అయినోళ్ళు పెళ్లి అయినోళ్ళు పిలుతలేరా నిన్ను తింటానికి మరి
ఏమో నా ఇంక అంటే పిలువలే ఇంకైతే ఇంటికాడ ఒక దోశ ఉంటే దోశ తి ఇగ అంతే
అవునా
మా పెద్దమ్మ పంపించినట్టుంది దోశాలు
అవునా
ఉమ్మ్ ఆ దోసుంటే ఏసిచ్చిన దోచేసిన ఇగ
ఆహా
అన్న పోయి మీది పెట్టొచిన
ఇంకేం చెత్తన్నావ్
నన్ను ఇగో నన్ను ఒక్కళ్ళు ఇద్దరు చుసుకుంటా కూర్చున్నారు ఇడ నేక్ పిరియడు చూత్తాండు అటు ఇటు లేచి
మ్మ్ఉహ్మ్ ఓఆర్ఎస్ అంత తాగింది నా బిడ్డ కరాబ్ అయింది ఇది ఇది వద్దు నాకు అని అంటంది
మొత్తం తాగి తాగినంక కరబ్ అయింది అంట
ఆ ఏం చేత్తాన్నావ్ రా
మంచిగుంటది కమ్మ సూపర్ అంటాంది
అవునా
తిన్లే అక్క పొద్దనుంచి ఏం జేసినవ్ మరి తినక పొద్దనుంచి
ఏమి జెప్పాలి ఇంకేం చేత్తవ్ నువ్
ఏ ముందక్క ఇగ కూసున్నా జర్స్ ఆడ్పించుకుంటా కూసునీడా
మా అమ్మ గూడా ఏషిందిరా చీట్టీలు చిట్టి ముప్పై చీట్టీలు వచ్చినాయి మా అమ్మకు గూడా
అంటే నువ్వు జేసినావా చీట్టీలు
ఆ
ఉమ్
మా అమ్మ పేరు మీద యేసుకున్నాం
ఎంత వచ్చినయ్ మళ్ళ మీ అమ్మకి
అహా ఇంక జేయలే ఇప్పుడే చెప్తాన్నా
అవునా
అదొకటి నింపిన ఉమ్ ఒకటి నింపిన ఇంకో దాంట్లో ఒకదాంట్లో రెండు నింపిన ఉమ్ మీ అమ్మది గుర్తింపు కార్డు నెంబర్ మీ డాడి గుర్తింపు కార్డు అవునా ఉమ్ నేన్ జేసిన అయి రాసి నింపేసి ఇచ్చేసేయ్ జాగ్రత్త గుంటది ఉమ్ ఇంక ఏం జెత్తన్నవురా
అంతే ఏముందక్క ఇగో వీనికి కాపలా గూసున్న
ఉమ్
ఉమ్
ఉమ్ నా బిడ్డ వాళ్ళ డాడీని గోర్ల పేయింట్ ఇయ్యవా పెట్టుకుంట అంటాంది ఇప్పుడు అది చింది పూసుకుంటది నేను ఏం జేయాలే
యేడ పన్లేదు
ఉమ్ నాకు దియ్యరాదు అని జెప్పున నువ్వు గూడా తీయరాదు ఉమ్ అన్నకు కూడా తీయొత్తలేదు అని నువ్ గూడా అన్నవ్ అయ్యో బిడ్డ వంటలు ఏమన్న చేస్కోరి ఆమెకో చాక్లెట్ అన్నా కొని ఇచ్చుకోవచ్చు గదా అసలు అనుకుంటది ఎప్పుడు నాకు అర్థం నాకు తీయ్యరాదు మరి నేను ఏం జేయను తీయరాదు నాకు
అవునా అంతే అక్క
టమాటాలు గుడ్డు గొట్టి పోసి వత్తే మంచిగా ఉంటదా ఉట్టి గొంతే బాగుంటదా అని ఆలోచితాన్న
గుడ్డు గోసి గుడ్డు గోసి పెడుతనే మంచిగా ఉంటది గుడ్ కోసి పెడితేనే మంచిగుంటది గోర్ల పేంయిట్ పేట్టాలంటా ఈమెకు
తీ తీ ఒత్తలేదు అను నిన్ననే పె ట్టిగా ఆల్రెడీ తీయొత్తలే ఇది తీయొత్తలే
ఆడబెట్టి తర్వాత దీత్త సరేనా చీ నోట్లో పెట్టుకోవద్దు ఆది ఇషీ నోట్లో పెట్టుకుంటంది అక్కా
ఓ సచ్చిపోతారు గయ్యి బెట్టుకుంటే
ఇగ మంచిగా ఇప్పుడే లేసిండు
ఆ
ఎడ్తలేడు ఏం గాదులే
ఆ
సోఫా సెట్ ఇగో అక్క గుడ్లు టమాట కోడి గుడ్డు
ఉ ఏదోటి ఉండాలి కద ఇగ
మా ఇంటికాడ పప్పు కూర వండీరు. పప్ కూర వండీరు కాని అన్నం వండలే ఎందుకో మరి రాతిరి నైట్ ది కావచ్చు అన్నం అదీ.
ఉహు కావచ్చు నువ్ తింటవో తినవో మరి వాళ్ళకు తెల్వదా ఎట్ట మరి
వాళ్ళు గట్గా జేసుకున్నారు గట్క జెసుకని తాగు తింటారు తాగుతారు
డ్ కావాలంటంది ఆమ్లెట్ ఎత్తే తినదు ఉడక వెట్టాలంటే టైం పడుతది హ్మ్ ఇపుడు ఎం చేయాలో అర్థం అయితలేదు నాకు
ఇంకా నిదుర నుంచి మేలుకోలే ఇంకా ఆ గుడ్డు ను ఆట్లే వోయి డైరెక్ట్ నోట్ల పచ్చి
హ్మ్మ్ కక్కుంటది ఏం లేదు అసలుకె పోలియోలు ఎపిచ్చురు ఇలా వామిటింగ్ చేస్ కోదు పిల్లలు నా కొడుక్కు, నా బిడ్డక్కు మా తమ్ముడును, మా ఆయన కలిసిపోయి ఎపిచుకొని వచ్చిర్.
నీ కొడుకు బండి తోలు
ఉమ్
నీ కొడుకు బండి తొలితే ఎనుక కూచునము
నా కొడుకు
నీ కొడుకు బండి తొలితే ఎనుక కూచునము
అవునా ఆ రోజు తొందరలోనే వస్తదిలే ఒక ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయితే వత్తనే ఉంటుది ఆ రోజు అయినా ఈ రోజులలో పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా ఎవరు ఆగుతారు?
కరెక్టే
పన్నెండు, పదమూడేళ్ళకె నేర్చుకుంటారు. బండి దోలడం. వాహనం దోలడం.
మా ఇంటి ఎనకా పిలగాడుకి కూడా రాదు ఎప్పుడు నేర్సుకున్నాడో
మీ ఇంటెన్క పిలగాడు
అదే రేకుల ఇల్లు జుసిన అక్క
ఎవరూ
రేకులు రేకులిల్లు, ఆ చిన్న పిల్లగాడు వాడు ప్పుడో నేర్సుకుండు బండి ఆడు
అవునా ఉమ్ మరి అట్లున్నాయి ఇప్పుడు రోజులు ఎంబడే నేర్చుకుంటున్నారు పిల్లలు
ఈడు డైరెక్ట్ చిన్న చిన్న సైకీళ్ళు కాకుండా డైరెక్ట్ పెద్ద బండె నేర్సుకుంటడు.
అంతేనా
ఇంతే
డుగ్ డుగ్ బండి నేర్చుకుంటడు డుగ్ డుగ్ బండి
నా బుల్లెట్ బండ్ ఎక్కి వచ్చిడు అబా పాడ పాడ్
ఉహు నా బిడ్డ గోర్ల పాయింటు ఇగో పాయింటుకు జోబులు ఉన్నాయిరా. అది ఆ జోబులలో పెట్టుకుంటాది గోర్ల పాయింటు నా బిడ్డ.
తిరిగే కాళ్ళ నీ బిడ్డ
ఉ బా అన్ని అంటాది మళ్ళీ
అన్ని సంది పను బావా పోలికలే
ఆ ఎక్కడికి పోదు పనింటనే ఉంటది అంటది. మీ అల్లుడు ఎవటన్
మా అల్లుడు ఏం మాట్లాడుతలే సప్పుడు జేస్తా లేద్.
ఓర్ధయింది అప్పుడు లేకుండా ఏచోచింద్
సి విటమిన్ ఆయక
హ వేపరేయల్ రాక్లైతది గదా
మా ఏదో ఒకటీ సపరితనే ఉండాలి ఇళ్లు
బావ జూడు ఇప్పుడు ఓ డ్రెస్ ఇపిండు. పొద్దున్న ఓ డ్రెస్ ఇపిండు మళ్ళా. అటు వోతాను అప్పుడు ఓ డ్రెస్ ఇప్పి బోతాను.
సి ఇగా ఎవతదో తెల్వదు అటు ఇటు తిరుగతాంది.
ఉహ్
ఇమ్మా గేన్
నా వెడ్డోరస్ నీన్ రావడం తప్పే ఉందిరా.
ఏంది
అది యాద్ ఇవ్వటంద్ గొర్లపెంట్ దియాంటందా.
ఊర్లా పెంట్ తీయాలంట ఏవందో
చేయ్ గాలిండ్రా
యే పీయే
ఈ పురోండాలంటే ఊకే చేయే గాళ్తాది. నాకు తీయరాదాని నేన్ జేప్ ప్పినా గదా కదా చెప్పినా లేరా నాగ్ దియరాదని. హుహ్
చిన్న వర్దల్ ఫోన్ జేపోయినవ్ అక్క.
నీగ్ జేతందా. సరే నీన్ జేతలే మా చిన్న మరదలక్ ఫోను. ఇంకా ఏ జేతనవ్రా నా గూడా మా చెల్లాయ్ వీడియో కాల్ జీతందిరా. నీకేం రాలేదా మా చెల్లి నాకు వీడియో కాల్ జేతంది.
అవునా
ఉహు్
అయిందా కుర్రా
ఆ అయింతాంది జూమ్ అయిప్ పేందనే మీదంట అంటే ఏ సప్పుడ్ చేస్తలేద్
ఇక్కడ ఒక నిమిషం జూడు హు హాస్